హలో ఆ హలో
బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వినపడతాంది
నేన్ బయట ఓ చూసిన హలో
ఎక్కువ వినబడుతాందీ బ్యాక్ గ్రౌండ్ వాయిసు
ఏం లేదే నే బయటే వచ్చున్నా ఉన్నారు అ ది సిగ్నల్ రాలా
ఆ ఆ అవును టెక్నికల్ ఇష్యూ కూడా ఉండాది లైట్గా ఉమ్మ్
చెప్పండి
ఏం చేస్తున్నారు పిల్లలు బుక్స్ ఇచ్చారా పిల్లలకే ఇచ్చినారు పిల్లలకి ఆ
ఇంకా ఇవళ్ళే ఈ అంటే కొంతమంది ఈరోజు నుంచే కదా ఎళ్తున్నారు ఇంగ ఇస్తే ఈవీక్లో అన్న నెక్స్ట్ వీక్లో అన్న ఇస్తారు
ఆ రేపు బాగుందంట పాపని రేపు పంపిస్తా అంట
వారం కదా ఆ పిల్లోనికి బాగుం ఉందంటా స్కూలు ఉమ్మ్ అదే మొహరం కదా
ఏమో కనుక్కోలే ఇంక కనుక్కోవాలా మొహరంకి లీవ్ ఇస్తారో ఏమో తెలీదు ఉమ్మ్
ఉమ్మ్
ఇంకేం
చెప్పాలి
చెప్పాలండి మీరే ఎట్లుండారు ఏమి పిల్లలు ఎట్లున్నారు హ
బాగున్నారు ఏం లేదండి మధ్యాహ్నం షాప్ నుంచి వచ్చే సరికి లేట్ అయింది
ఆ
అన్నం చేసా ఇంకా ఈ ఇంట్లో కర్రీస్ ఏం లేవు కూరగాయలు ఏం లేవు
స్కూల్ కి వెళ్ళేసి వచ్చి ఏం చేసింది పకోడీ చేస్తున్న ఏం సౌండు పక్కకి పాండి
బయటే ఉన్న ద పిల్లలు బయట కూడా వస్తా ఉంటారు ఉ చెప్పు
చెప్పాలండీ
అదే స్కూలుకి పొయ్యేసి వచ్చిన స్కూలుకి పొయ్యేసి వచ్చి ఇరో మా మామయ్య ఏం ఊరు ఏళ్లారు
ఆ
ఊరు పోయిన సరే అని నన్ను తీసుకొని పోయి వదిలేసరమన్నారు
ఆ వెళ్ళు అ ఆ
ఇంగా తేలారి పోయి వదిలేసి వచ్చిన
ఆ రాపిడొ బుక్ చేసేయచ్చు కదా
ముందు పంపిస్తా అన్నా రాపిడొ కి ఇప్పుడు ఎందుకో ఈ ఆ ఈ రాపి డోలో గురించి గుడా వస్తాంది కదా దా న్యూసు
ఆ ఆ అవును
ఆ అందుకనేసి ఇంకా నేను పంపిలా ఎందుకు ఒక అడుగు మనమే పోయి వదిలేసి వస్తే పోతుంది అనేసి మామూలుగా అయితే మా మామయ్య ఉంటాడు కాబట్టి ఎయిట్ థర్టీకి అట్లా వదిలేస్ స్థాడు తీసుకొని పోయి ఆయన లేడు కాబట్టి అంత చే చూసుకొని ఎయిట్ థర్టీ కరెక్ట్ గా తీసుకోపోయా ఆ ఏడు నుంచి అక్కడ కొన్నిరు మిట్ట దగ్గర వరకు నడుచుకొని తీసుకోపోయా
చు
మళ నుంచి షేర్ ఆటో ఎక్కి అడ వదిలేసి వాళ్లని వచ్చేటప్పుడు నడుచుకొని వచ్చేసిన
అకు
ఇంకా అదే మీరు ఫోన్ చేస్తున్నావు కదా సాయంత్రము
ఆ
ఇంగా అందుకనేసి స్కూల్ కి వెళ్ళున్నా స్కూల్ నుంచి వచ్చి మళ్ళా వెంటనే మార్కెట్ కి పోయినా అమ్మ కూరగాయలు రేట్ ఎక్కువ ఉంది
ఆ రేట్ ఎక్కువే ఇప్పుడు మ శ్రావణ మాసం ప వచ్చసాంటంక ఇంకా రస్ లోనే ఇంకా జూన్ ఇంక ఏ ముంది జూన్ అయిపోయింది ఇంకా జూలై ఆగస్ట్టు వరలక్ష్మి వ్రతాని కి మళ్ళీ సాములు నీ వ్రతాలు నా ఆ వకి ఆ ఈ వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి నువ్వు చెయ్యవా
చేస్తాను
ఆహా
హమ్ చేస్తాను చేయకండి ఎట్లా ఉమ్ రేపు నెల పదహైదవ తేదీ నుంచి కదా తొమ్మిది రోజులే ఆ పదిహైదు నుంచి ఇరవై మూడోవా తేదీ వరకు
ఎట్లా చేస్తారు అబ్బా ఎట్లా చేస్తారు
ఎట్లే ఎముదండి మామూలుగా ఫోటో ఉంటే ఫోటో లేదా విగ్రహం ఉంటే విగ్రహము పెట్కొని మామలుగా ఇప్పుడు మన శ్రావణ మాసంలో వారు వరలక్ష్మి రతం అయితే చేస్తాం తొమ్మిది రోజులా సేమ్ ఆమారే ఆమెకి అంటే మనము మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ కలా అంత చేస్తాం కదా
అ
ఆ లక్ష్మీదేవికి ఈమెకి ఈవినింగ్ చేయరు నైట్ నైను టెను కొంతమంది అయితే ఆ లెవెన్ ట్వెల్ కూడా చేస్తారు అప్పుడు దా ఆమి స్వీకరిస్తుంది
ఇక్కడ ఒక ఊరు ఉంది ఆహా మేము వెళ్ళాము ఒక టెంపుల్ కి వలూర్ సైడు వారాహి అమ్మవారి నుంచి ఏడు అడుగులు తొమ్మిది అడుగులో ఎలా నేను ఎలి పసుపు తో ఓ నువు పసుపు నూరి మన చేతులు
కలిసా తమ్ చేసి
అభిషేకం చేసి వస్తారు చూసా వెళ్ళాను వెళ్ళి బాగుందిమ అమ్మవారు కూడా మేము స్టార్టింగ్ లో వెళ్ళాము ఇప్పుడు బాగా డెవలప్ అయిపో పోయింది గుడి కూడా చాలా బాగుంది వేలూరు బైపాస్ రోడ్ సైడు అమ్మవారి గుడి వస్తుంది చనా ఫేమస్ ఇప్పుడు అమ్మవారు అమ్మమ్మ నే ఏ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు చానామంది అడిగారు నేను స్టేటస్ పెట్టింటే చాలా ముంది అడిగి ఏమి ఎలా ఎక్కడా అనేసి అంటే ఇది మన వెలూరు బైపాస్ పాస్ సైడ్ గేట్ బైపాస్ లోనే
హమ్ ఓ
హలో ఆ ఊర్లో ఊర్లో తాంచి లోపలికి కెళ్ళి ఆ తే అమ్మవారు ఉంటా వస్తుంది అమ్మవారికి అభిషేకాలు చేపిస్తారు వాటి వాటర్ ఆ వాటర్ తో అభిషేకం చేపిచ్చి పోద్ ద్దునే అదే మళ్ళీ పసుపు అమ్ముతారు కొమ్ములు మనము దంచి నూరి
ఆమ్
పూసి పూలు పసుపు కుంకుమా బొట్లు పెట్టి చేస్తారు చాలా బాగా చేసినారు నేను కూడా చేసిన మళ్ళీ అరే నీల్ వాటరు
బాంటుంది
ఆ
ఇక్కడ కూడా ఉందంట ప్రకాశం పార్క్ దగ్గర అమ్మవారు గుడుందంట చూడాలి ఒకసారన్నా పోయి నేను పోలే ఇంతవరకు మా అక్క పోయి చూస్తా అంటే ఆమె పోతా ఉంటుంది నవరాత్రి లకి శుక్రవారము అట్లాంటప్పుడు పోతుంది నేను ఈసారి పోవాలి అనుకోండా మరి ఎట్లో
ఇక్కడ పా మున్సిపల్ ఫారెస్ట్ దగ్గర కూడా చిన్న విగ్రహం ఉంది ఓంశక్తి గు ఆహా ఓం శక్తి గుళ్లు ఓం శక్తి గుళ్ళ
అదే అనుకున్నానా ఆడికి పోదామనీ మా అక్కేమనిందంటే అంత దూరం నువ్వు ఎట్లా వస్తావు రాలేవు కదా ఇప్పుడు కాలు అక్కమ్మ గుల్లో కూడా పెట్టుండారు. అంటే విగ్రహం పెట్టలేదు గాని ఫోటో పెట్ న్నారు టైల్స్ తోనే అక్కడే నువ్వు మామూలుగా పసుపు నీళ్ళు వేసి అభిషేకంలా చేసి ఆమెకి ఫోటో తుడ్చేసి పసుపు కుంకం పెట్టి అక్కడ దీపాలు పెట్ కో మంచిది అనేసింది ఎక్కడైనా ఆమె కదా అంత దూరం నువ్వు రాలేవు కాబట్టి ఇంక పిల్లలు ఉండేది వాళ్ళని ఆ
తొమ్మిది రాలు
ఆ తొమ్మిది రోజు
తొమ్మిది రోజులు కన్ఫామ్ కన్ఫామ్ గా చేయాల్సిందే కదా
ఆ అంతే కదా మనకి ఏదైనా
ఏమేం దీపాలు పెట్టాలా
శక్తి మనశక్తి కొద్దీ ఆ నిమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం అనుకో మాముూలు మట్టి ప్రమిదలో పెడతాము మల్లా టెంకాయలో పెడతాము నిమ్మకాయి మళ్ళా పిండి
ఆ
ఆ మల్ల అది అదేం అబ్బా హాయి
కందా ద
ఆ కన్నగడ్డ ఆ కంద దీపము అట్లా తొమ్మిది రోజులు ఒక్కొక్క రకము పెట్టు మళ్ళా బెల్లం ఉంటుంది కదా బెల్లంలో కూడా దీపము అట్లా పెడతాం వడపప్పు పానకము కంపల్సరి
రోజు
రోజు పెట్టాల్సిందే నువ్వు నైవేద్ ఏది పెట్టినా పెట్టకపోయినా ఆ వడపప్పు పానకం క కంపల్సరీ పెట్టాలి ఉ మా లుగా మనం అట్టి పండు ఆకు వక్క పెట్టి కోవచ్చు మన శక్తి మన శక్తి కొద్ద్దీ ఇగ మనం ఎట్లయినా చేస్ కోచామేకి పెట్టి పోయినసారి అంటే మామూలుగా సింపుల్ గా చేసుకున్నా అంటే అప్పుడు తెలిదు కాబట్ అ
ఆ
పులుగా చేసుకున్నా మళ్ళా తొమ్మిదో రోజు కావాలంటే ఎవరికైనా ఆ మన శక్తుందంటే జాకెట్ విపదిసి గాజులు పసుపు కుంకుమ రే తీసి పెట్టోచ్చు ఒక నాలుగు ఒక ఐదు మంది ము త్త దోన్ని నిలిచి వాళ్ళకి భోజనము ఏదో ఒకటి పెట్టి జా విప్ప ఆకువక్క గాజులు పసుపు కుంకుమ
అవునులే
అది చేస్తే మంచిది